ఏం జేస్తున్నావ్ హలొ హలో
వంట జేస్తున్నా
వాట్ ఫ్రమ్ హు
ఊ
బాందా మరీ
చాలా బాగుంది ఇంటర్నేట్ కా చాలా బాగుంది అని, ఇంటర్నెటె చ చాలా.
- పొ మీరు పల్లెటూర్లో ఉంటారా సిటీ లోనా, టౌన్ లోనా, విలేజ్ లోనా.
విలేజ్ లో
అ అట్లనే ఒస్తది వర్క్ ఫ్రమ్ హోమ్ బెటరా, ఆఫీస?
ఇంట్లో ఉన్నాం కదా వర్క్ ఫ్రమ్ హోమ్ ముంద కొ ఆఫీస్ ఎట్లయితది
ఏది బెటరు అంటున్న
ఊ పైన లేదు అంటే వర్క్ ఫ్రమ్ హోమే బెటర ఊ మనం ఫెసిలిటీస్ జూసుకుంటే ఆఫీస్ బెటరు
ఎందుకంటే ఆఫీస్ లో మంచి మంచి కుర్చీలు ఉంటాయి టేబుల్ ఉంటాయి కూర్చోవచ్చు, ఆ ఏమైనా డౌట్లు ఉంటె జెప్తరు, ఈ వర్క్ ఫ్రం హోమ్ అయితే మనం మనమే జూసుకోవాలి ఇగ.
కానీ ఆఫీసే బెటర్ అనిపిసుంది నాకు అప్పుడప్పుడు మంచి కొలిగ్ కావాలి వీళ్లు ఉంట్రగా కొంచెం చిల్ అవచ్చు బాగుంటది, బ్రేక్ తీసుకోవచ్చు, ఇంటి దగ్గర ఉన్న మనకో ఇగ బ్రేక్ బ్రేక్ లో ఉన్నట్టే అనిపిస్తది. ఏ ఆఫీసు
ఇ హబ్బో జచ్చిబొలిల
ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ ఏస్తున్నవ్
ఉ అవస్రమార ఇపుడుంగ, డిసెంబర్ నుంచి, ట్వెంటీ ట్వెంటీ ఫోర్ డిసెంబర్ నుంచి.
ఎంఎన్‌సీ కంపెన అది
అవును, కాదు కాదు స్టార్టప్ కంపెనీ.
నాది ఎంఎన్‌సీ కంపెనీ
ఇప్పుడు ఏం లేదు కాని ఫ్యూచర్ వేరే ఆఫీస్ కి ఇట్లా వెళ్తే గ్రోత్ ఉంటది
దేంట్లో
సాఫ్ట్‌వేర్ ఆ నువ్వు సాఫ్ట్‌వేర్ అంతా సోది జాబ్ ఏదీ ఉండదు
థ్యాంక్ గాడ్ నువ్వు వేరేది తీసుకున్నావ్.
హెల్త్ కేర్
అ
హెల్త్ కేర్
వినిపిస్తలేద్
హెల్త్ కేర్ అని చెప్తున్నా
హెల్త్ కేరా
హెల్త్ కేర్ అంటే ఏం చేస్తారు చెకప్లు చేస్తారా నర్సింగ్ లెక్కనా అది ఏంటి కోచింగ్ ఆ
కార్డియాలజీ లేదా హార్ట్ టెన్షన్ కి
మా ఫ్రెండ్ కూడా ఒక కామె టీ హబ్‌లోనే వర్క్ హెయర్స్ అవి రింగ రింగుల హెయిర్స్ ఉంటాయి ఆమెకి ఎప్పుడైనా కనిపించిందా హైదరాబాద్ లో చేస్తది ఆమె
అ మొత్తం అంతా డ రింగారింగా హెయర్స్, ఎవరు అనుకోవాలా
పేరు అంత నాకు గుర్తుంది ఆఫీస్ పేరు గుర్తుకు లేదు అడ టీహబ్బే టీహబ్బలు చాలా ఉంటాయేమో కదా
ఆ చాలా సొంతగా ఉంటాయి
ఆ అక్కనే ఏ కంపెనీ తెలియదు కదా కానీ ఒక దగ్గర అయితే చేస్తది ఆమె కూడా సేమ్ మీ లెక్కనే
ఓ
కనుక్కుంటా మళ్ళీ ఎప్పుడైనా ఆమె కాల్ చేసినప్పుడు
ఉ
కానీ ఆమె కానీ ఆమెకి నచ్చదు జాబ్ అక్కడ చేయడం
అ
బాగుండదా ఏంటి
బానే ఉంటది నాకు కానీ
మా ఫ్రెండ్ కు నచ్చదు మంచి డ్రెస్ అప్ వేసుకొని బ్యాగ్ వేసుకొని పోతుంది
హా
వినిపిస్తలేదు సిగ్నల్ వస్తలేదు కావచ్చు
అదేమి టెక్ మహీంద్రా ఎట్లుంటది అంటున్నా
మా టెక్ మహీంద్రా నా సూపర్‌గా ఉంటది మంచిగా ఉంట కాలేజ్ లో పెద్దగా కొన్ని కంపెనీస్ కి ఇట్లా అప్లిస్ ఉండది కదా రోడ్ పైన పక్కపక్కనే ఇట్లా ఇరుకు ఇరుకు కట్టిస్త ఉంటాయిద అది ఒక విలేజ్ లో ఉంటది లోపలికి అనేసి బాగా ప్లేస్ మంచిగా ఉంటది కొలీగ్స్ కూడా బాగుంటారు ఎక్కడైనా మంచిగా ఉంటారు కావుచేమో హలో
ఆ హలో
టైం ఎంత అయింది
ఫైవ్ మినిట్స్
కొది సచ్చిపోతున్నానే నా వల్ల అయిత లేదు హలో వినిపిస్తుందా అమ్మ
అవును ఆ
కూర కూరగాయలు వచ్చినాయి కింద కొడుం కొడుకుంటున్నారు మంచిన్నాయి టమాటలు
అ
టమాటా ఇంకా ఆకుకూరలు ఫ్రెష్గా వచ్చినాయి ఏం కరీ తిన్నావ్ పొద్దున
బసలేేసిన వెళ్లి రేసి అందలే ఎచ్
నువ్వు కూడా ఇయ్యాల ట్రై చేయాలా ఇగ నీకు ఏమైతది
ఆ మ్మ్ హు
నా కూడా రావే దోసలు అప్పుడు వస్తుండే ఇప్పుడు రావట్లేవు
లేటెస్తుంది
మ్మ్ జ్యోతి ఈ రోజు కూడా దోషాలు చేసింది మంచిగా ఏసింది నేను రెండు ఏసిన మంచిగా రావట్లేదు అప్పుడు వస్తుండే మంచిగా ఇప్పుడు ఏమైందేమో రాలేవ్ ఇగా పక్కన పెట్టటిసిన పిండి ఎందుకు ఖరాబ్ అని ఒక రెండు మూడు ఖరాబ్ అయితాయి తర్వాత మంచిగా వస్తాయి నేర్చుకోపోరా మంచిగా నువ్వు కూడా ఆఫీస్ కి ఎప్పుడు పోతావ్ మరి వన్ వీక్ అయ్యి తరువాత మ్మ్ పది రూపాయల్ కిలోలంట ఇప్పుడు టమాటాలీడ ఆంటీ చెప్తున్నాయి కింద హ్
వర్క్ అంటే కూసోని ఎస్సున్నావా బెడ్ మీదనా బయటనా ఎడ కూసున్నావ్ ఇప్పుడు ప్రజెంట్
కింద కూసుంట
మంచ్గుందా ఏంటి ల్యాప్‌టాప్ తెచ్చుకున్నావా అలబ్ తాయి త ఉమ్ మానిటర్స్ ఇచ్చిండ్రా
మానిటర్ తీస్కొని వత్తారా నువ్వు చెప్తావ్ అయితే
అ ఉమాకా అవి ఇస్తారు తెలుసా అనికి రెండు ఇస్తారు అవి గూడా ఒకటి కాదు రెండు ఇస్తారు
మార్నింగే
ఆహా మతి యల్సుకుంటేయి అట్లా ల్యాప్టాప్స్ అవి వాళ్ళకే మేము ఒకదాని ఇట్లో వేయలే రెండు కంపల్సరీ రెండు కావాలి స్క్రీన్ ఇంకొకటి
ఎ పెట్ట రెం మర ఒ ఒక
వరక్ అట్లా ఉంటది ఒకటి స్క్రీన్ గా కనిపియాల మకు ఇంకొక ఇంకో పేజ్ లో ఆ పేజ్ మొత్తం మంచి అబ్జర్వ్ చేయ్యాలి కాబట్టి దాని దానికి సపరేట్ గా ఒక కంప్యూటరు ఇంకొకటి మ ఎంబట ఆ డేటా మొత్తం ఎంట్రీ చేయనికి ఇంకొకటి ఇప్పుడు మేము వర్క్ ఫ్రమ్ హోమ్ పోయినా మనకి ఆ రెండు తీసుకునే పోవాలా అయ మళ్ళీ అది వేడికంటే అది తీసుకోవనికి రాదు అవి పెట్టిన జాగాలేనే ఉండాలి అవి కం లాప్టాప్ అనుకోవమ ఎక్కడకనే తీసుకోపోవచ్చు
రమ్య ఫోన్ చే
దేనికి
బా అదేదో అదన్న
ముందే కాళేశం అన్నా ఉంది ఆఫీస్ చోనే ఉంది
ఇదిపోగాంటనా
హప్పుడు ఇ పడతాన్నా రే
ఆ
అ రిజన్ ఎప్పుడు చేసినవ్. చేస్తావఅని అడిగిన. చేస్తా క్ అయిపోయిన తర్వాత అని చెప్పింది చేస్తది కావచ్చు వన్ వీక్ అయిపోయిన తర్వాత వెస్తా అనుకుంటానుండే మొన్నను కాల్ చేసిన మా సారు ఆ రోజు
ఇప్పున్న వెట్ందంటనా
లేదు ఇంకా పెట్టలేదంట కొన్ని రోజులు అయిన తర్వాత పెడతదంట మళ్ళా వన్ మంత్కి వెయ్యాల పేపర్స్ పెట్టిన తర్వాత ఆ వన్ మంత్ చేసిన తర్వాత అప్పుడు అయిపోయిన అప్పుడు
అయిపోయినై సరే మరి బాయ్ సి యూ ఆ
మల్ల జెయ్యే
ఓకే ఓకే